ఆ చెప్పరా
ఆ అక్కడ నేను ఇప్పుడే అనుకుంటున్నక్క పీజీ చేర్సి పడుతున్నాయంట కదా అవేమన
అవును నిన్న నేను కూడా ల్యాప్టాప్లో ట్రై చేసిన అన్న
ఆ
పిజీసెంట్ అందులో బిఏ నాకీలా దానికి సంబంధించింది ఏది కనిపి ంచలే మిడిల్ వరకు ప్రాసెస్ చేసి తర్వాత ఆగిపోయినా మళ్ళీ
నేనైతే ఎగ్జామ్స్ రాసినా గానీ అనవసరం కౌన్సిలింగ్ కి పోకుంట అయ్ వన్ ఇయర్ మొత్తం వేస్టే అవుతుంది
మళ్ళీ ఇంకొకటి ఏందంటే మైన్స్ అయిపోయి చాన్ రోజులు అయితుంది కదా మళ్ళీ రాయాలంటే కొంచెం ఇబ్బందైతదేమో అని చెప్పి సిలబస్ చేయలేదే ఇప్పుడు ఏ సెట్ ఇస్తారో తెల్వదు
అవునక్క నేను అసలు రాసిన, జస్ట్ మిస్ ఆ రోజు కౌన్సిలింగ్ అని నాకు తెలియలేదు అంతే ఆ రోజు పోయేదాన్ని నేను పోయుంటే అయిపోయేది ఈపాటికి పీజీ చేసుకుంటూ ఉండేదాన్ని
వెళ్ళుంటే అయిపోతుండే గదా
అవునక్క ఆ రోజు నాకు మెసేజ్ వచ్చింది కాని అప్పటికి నాకు ఫోన్ లేకుండే అక్క, అది మా అక్క ఫోన్ అయ్యుండే మా అక్క చూసుకోలేదు నేను ఇచ్చిన నెంబర్
అయ్యో, అట్లా ఎప్పుడైన ఫోన్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇబ్బందిగుంది
అవునక్క అసలు ఫోన్ లేకుంటే ఏం చేయోస్తుంది, ఏం లేదు అసలు ఇట్నుంచి పక్కకు పోవాలన్నా కూడా ఫోన్ నే కావల్సోత్తాంది
ఖచ్చితంగా అట్లానే ఉన్నది
ఫోన్ కూడా అ అన్నారు కదా బాడీలో ఒక్క పాటు కూడా అయిపోయింది కొ కొన్ని రోజలు అయితే
నిజంగా మరి అట్లనే ఉంది ఇప్పుడు ఎట్లుంది ఇంక చి మన మన జనరేషన్ లో మనం ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఆ ఆటలు ఈ ఆటలు ఆడుకుంటూ తిరిగేది, మంచిగా ఈ టైం కి ఇప్పుడు ఫోన్ ఇస్తేనే అన్న తింట్రు, ఫోన్ ఇస్తేనే ఏదన్నా ఊరికి రమ్మన్నా వస్తరు.
ఫోన్ ఫోన్ ఫోన్ లేకపోతే ఏమవుతులే అసలు
పిల్లల అట్లా హెళ్త్ కూడా ఖరాబ్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా
అది కరెక్టే అక్క ఇప్పుడు ఎప్పుడు నాకు, నేను రీసెంట్ ఒక త్రీ మంత్స్ బ్యాకేమో కొనుకున్నా నేను ఫోన్ కానీ ఇప్పటి కాలం పిల్లలకి చాలా సిక్స్ ఇయర్, ఎల్కేజీ నుంచి ఫోన్స్ ఉంటున్నాయి అందరికీ
అవును అట్లేనే మళ్ళ వాళ్ళ మేడాళ్ళు కూడా ఫోన్ లో ఎక్కువ నాలెడ్జ్ చేస్తు, కొందరు స్కూల్స్ లలో కూడా ఆ తా థార్డ్ నుంచి, ఫిఫ్త్ నుంచి మొబైల్స్ ఉండాలి కంపల్సరీ పిల్లల మొబైల్స్ ఇచ్ పంపియ్యండి టాబ్స్ ఇచ్చి పంపియ్యండన్
ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్ కూడా వస్తున్నాయి అందరికి ఇప్పుడైతే నార్మల్గా చిన్న చిన్న పిల్లల కూడా నేనైతే ప్రత్యేకంగా కోర్స్ తీస్ కొని మరి నేర్చుకుంటానా
ఫోన్స్ తోటి చాలా యూజే ఉంది, కానీ ఆ ఆ యూజెస్ వదిలిపెట్టి మీతాయన్నీ చూసుకుంటున్నారు.
యూజెస్ తప్ప మీగతయన్ని ఏం వాడుతున్నారో నిజానికి అవసరానికి వాడేది ఎంతో కొంతమంది, టెన్ పర్సెంట్ అవసరానికి వాడితే మిగతాదంతా ఎంటర్టైన్మెంటే అనవసరంగ పోయిందది అనవసరంగా మెల్లగా
కోసం వాళ్ళ వాళ్ళే ఎక్కువున్నారు
ఆ టైం పాస్ కోసం చేస్ ఏదో రీల్స్ చూసిన ఇ అలా పోయినాం అనుకో ఏదో నేనైతే ఎప్పుడు పోయినా సరే ఒక్కొ స్టేటస్ ఒక స్టోరీ పెడదాం అనుకుంటా మొత్తం ఒక స్టోరీ పది నిమిషాల్లో పెట్టేదాన్ని రెండు గంటలు అయిపయినాది ఆరోజు
అసలు నాకు స్కూల్లో యూట్యూబ్ అంటే ఏంటిదో కూడా తెలివదు తెలుసా
ఆ అందుకే ఇంకా అక్క అప్పట్లో చెప్పే యూట్యూబ్ మొత్తం అందు కోవాలి ఇట్లా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి రింగ్ టోన్లు పెట్టువాలి అంటే అమ్మో ఈ ఫోన్లో ఇవన్నీ ఉంటాయా ఇంత పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఉంటాయా అనిపిత్తాది
అప్పుడు మా డాడీకి టచ్ మొబైల్ ఉండేది కానీ మేము యూట్యూబ్ ఇవన్నీ ఏం చూడకపోతిమి ఏదో గేమ్స్ ఎక్కించుకుంట అది ఏదో గేమ్స్ పిచ్చిపిచ్చి ఆడుతుండే
మా ఇంట్లో అయితే టచ్ ఫోనే లేదు
హ అవున
అది సెకండ్ మా అమ్మ కూడా మొన్న కొనుక్కున్నది గాని అది ఖరాబ్ అయింది
ఎందుకు అట్లా చేసింది మీ అమ్మ ఏందో నెలకు రెండు ఫోన్లు ఖరాబ్ చేస్త రాబ్ చేయాలంట అవే పెట్టుకున్న
అసలు మా అమ్మకు వాడొచ్చు వాడరాకున్న లేకపోతే మా అమ్మ చేతిలోకి వచ్చినా నా ఫోన్ అంతేగా దరద్రంగా అయితే తెలియదుగాని తొందరగా ఖరాబ్ అయితాయి
నిజంగా నేను కూడా ఛాన్స ఏ ఫోన్ చూసినా ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది
పది రోజులు కలుస్తదేమో మా అమ్మ ఫోన్ మీ ఇరవై రోజులు ఖచ్చితంగా ఖారాబ్ అయిందని వస్తాది అది
కచ్చితంగా అట్లనే చెప్తుండు
యాడ రావట్లేదు అంటే మీరు నేర్పించి కాడికి నేర్పిస్తున్నా కానీ మరి ఏమై నేను స్మార్ట్ ఫోన్ అనే కాదు డబ్బ ఫోన్లో అయినా కూడా ఖారాబ్ ఐతాది మా అమ్మకు ఇట్లిట్లా
మీ అమ్మ టాలెంట్ అట్లుంది
అ ఫోనే ఎక్కువ వాడుతాందో మరీ మొత్తానికి వాడకుండా వదిలేత్తాందో తెలవదు కానీ అట్లా ఉంది మా అమ్మ ట్యాలెంట్ అయితే భ్రమ్హండగా ఉంది ఆమెకు ఏమవుతాది లే కానీ
మరి వాళ్ళు ఫోన్ కొని దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఏమో అయితుంది
ట్వెల్వ్ ఇయర్స్ ఆ అక్క
ట్వల్వ్ ఇయర్స్ అయితుంది అయినా ఇప్పుడిప్పుడు కొంచెం హ్యాంగ్ హ్యాంగ్ అవ్వడం ఏం లేదు కాని ఛార్జింగ్ లేటు ఏక్కుతుంది స్టోబిజ్ ఆగట్లేదు అంతే ప్రాబ్లం ఉంది అది కూడా ట్వల్వ్ ఇయర్స్ వాడినంక
ఇంకా గ్రేట్ కదక్కా నేనయితే ఫొర్ మంత్స్ అయితాంది ఇప్పడికి కూడా ఇది ఫోన్ సడన్ గా పోతుంది తెలియదు కానీ నా ఫోన్ ఏం ఇప్పటికీ అంతే షేక్ అయినట్టు హ్యాంగ్ అయినట్టు అయితాది
బ్రాండెడ్ ని బట్టి క్వాలిటీ
అది కరెక్టె అక్క నాదేం ఫోను వాడడం మీద కూడా ఉంటాది లే అక్క ఫోన్ ఎక్కువ వాడాకూడదంటా తక్కువ వాడల్ల
అయినా ఒకప్పుడు ఐ ఫోన్లకు మాత్రమే ఎక్కువ రేట్లు ఉండేవి ఇప్పుడు అన్ని ఫోన్లకు రేట్లు పెంచుతుర్రు
ఇప్పుడు ఐఫోన్లు పెద్ద గొప్పేం కాదు ఒకప్పుడు ఐఫోన్ అంటే వా తోపు ఫోన్ కింద ఉండేది అది ఇప్పుడంతా పెద్ద ఇదేం లేదు అసలు అ
అప్పుడు అట్ల కొంచముది అట్లుంటాయి కానీ ఇప్పుడు అంత ఏం లేదు
అంత క్రేజ్ ఏం లేదు ఇప్పుడు నార్మల్ ఏ ఫోన్స్ అయినా అంతే పెట్టి కొంటారు కాబట్టి అంతేంది ఇతనికైతే ఐ ఫోన్ ప్రైజ్ దప్పుడు
కొను కొన్ని వర్షన్స్ తక్కువ రేట్ లోనే వస్తుంది.
వస్తున్నాయి ఈఎంఐ లో కూడా ఈజీగా వస్తున్నాయి ఒకప్పుడు ఐఫోన్ కొనాలంటే లక్ష లక్షలు దాబట్టుకోని డబట్టుకొని మరీ కొనుక్కోంది ఐఫోన్ ఉన్నళ్ళ అయితే రిప్ చేయన్నట్టే లెక్క
అవున్రా అప్పుడు నిజంగా ఐఫోన్ ఉన్నదంటే వాళ్ళు ఏ పట రిచా ఎక్కడన్నా మకన్నా దొరికి వాళ్ళకి ఐఫోన్ ఉన్నా కూడా వా అమ్మడు ఐఫోన్ అర్ధ గంటె ఎంత రిచ్ అనుకునేది
ఆ చ ఇప్పుడైతే అట్లేం లేదు అ ముగ్గర ముక్కతిట్న్న దగ్గర కూడా ఉంటుంది అయో
అట్లా కూడా ఉంటున్నాయి మరి
ఓరం అయిపోఇంది అయి ఐఫోన్ నా వాడాలి వాడాలి అనేది ఒక ఉంటది అందరికి ఆల్మోస్ట్ ఒక గేమ్ లాగా
రీసెంట్ నువో్వు చూసన్నావు ఈ మధ్యలో ఏ అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా కిఎయర్పోర్ట్స్ ఉంటుంది
అవునా అక్కా అసలు బాలు కూడా అప్డేట్ అయిపోది అసలు ఇంత
ఫోన్ లోనేంట క కిూర గ గుటే మండలు
ఆ కోన్
రోడ్లు ఎంబడి పని చేసేవాళ్ళు అంటే వాళ్ళ కుండద్దని కాదు అట్లా ఇన్సల్టింగ్ కాదు కాని ఒకప్పుడు అట్లా వాడపోయది వాళ్ళు కూడా దాన్ని టచ్ ఫోన్ వాడుకుంటూ వాళ్ళు ఆ వర్క్ వేసుకుంటున్నారు
ఆ ఒకప్పుడు అసలు దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలో కూడా సగం మంది తెలీదు ఇప్పుడైతే కోవాన్ అందరుూ తెలుస్తుంది అసలు నార్మల్గా ఇప్పుడు ఆ నార్మల్ చిన్నప్పుడు ఫోన్లు చేయండి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ కొనుకున్నళ్కి అర్థం అవ్వట్లే చిన్న పిల్లకి బానే వస్తున్నాయి ళ్ పెద్దలు కూడా బాగానే వస్తున్నాయి మధ్యలో వాళ్ళ మనలాంటోలకి మన జనరేషన్ల వాళ్ళకి సరిగ్గా రావట్లేదు
అట్లానే ఉంది ఎందుకంటే మనక ఎట్లుంది అప్పుడు మన జనరేషన్ లో మనం ఆడుకున్నామా ఉన్నామా తిన్నామా తిగినమా ఫ్రెండ్స్ తో చిల్ చేసినమా ఎటు స్కూల్కి పోయినామా వచ్చ మా అన్నట్లుండేది కాని ఇప్పుడు స్కూల్ స్కూల్ పో పోతావా పోవాలంటే నాకు ఫోన్ ఇవ్వు నేను స్కూల్ పోతాను నాకు ఫోన్ కొనిస్తే నేన్ కోలిపోతంత
నా స్కూల్ టైమ్ లో అయితే అమ్మ ఒకా ఐదు రూపాయలు ఒక పద రూపాయలు అప్పుడు ఏడ్చేది
కదా ఇప్పుడు పాకెట్ మనీ వాళ్ళకి తీసుకో స్కూల్ కెళ్ళే వెళ్ళే వాళ్ళకి పాకెట్ మనీ లెకిస్తున్నారు
పాకెట్ మనీ ఎంత ఇస్తారుా హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క ఎంత తక్కువే మీ చాలా వరకు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పక్కా పెట్టే పంపుతున్నారు అసలు ఎవరు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అప్పట్లాగా అసలు ఎవరు ఇస్తుంది
అయినా ఇప్పుడుంత అప్డేట్ ఉందా మనం ఆ జనరేషన్ లో పుట్టింద హ్యాపీ తెలుసు ఎందుకంటే మనం చూడాల్సిన చూసినాం చాలా ఎంజాయ్ చేసినా ఇడ వీళ్ళ ఒకప్పుడు ఇవి ఉండేయి అంట ఇ ఉండేటి అంట అని చెప్పుకున్నారు కాని మనం అవన్నీ చూసాం
అప్పట్లో మనం ఆడినే చ సగ మాటలు కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు ఈ జనరేషన్ పిల్లలకి
ఇంక మనకంటే మన పేరెంట్స్ టైమ్ లో ఇంకా మంచి ఉండే
ఇంకా బాగుండే అప్పుడు ఇంకా ఫోన్స్ అసలే లేకుండే కానీ మనేది బెటర్ అనిపిస్తుంది నాకు ఎట్లయినా అంతకంటే పాతగా లేకుండా అది డెవలపింగ్ లో లేకుండా మొత్తం ట్రెండింగ్ లో లేకుండా పెద్దలు ఉన్నమ్మా
మన జెనరషన్ ముంచిదలేే ఈక మన పిల్లలకు చూడాల ఇట్ండదో
మన పిల్లలు వాళ్ళు కూడా ఇట్న ఇతరు కావచ్చు వాళ్ళు ఇంత బాగా వాళ్ళకున్న నాలెడ్జ్ వల్ ఇయర్స్ బై ఉన్న నాలెడ్జ్ కూడా ఒక ట్వంటీ సిస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బై అందట్లేదా చాకిపుడు
అవున్ర
అంతా మొత్తం ఫోన్సే ఫోన్సు ఆ మూవీస్ మొత్తం బాగా ఇంఫేంట్ అయితారు ఇది ఇన్మోన్ ఇది
ఫోన్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోయారు అందరు
ఇప్పుడు ఫోన్ లేకపోతే కూడా వాళ్ళకి ఏం తోస్తలేదు ఏది కావాలన్నా కూడా ఆ ఫోన్ లనే చెక్ చేయడం ఒకప్పుడు టీచర్ని అడిగి తెలుసుకోవాల్సిన అవస్
ఇప్పుడిప్పుడు సేమ్ నా మైండ్లనె నేను అదే అనుకున్న నాక్ తెలుసి ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా మ్యాస్ లెక్క రాకపోతే సార్కి సార్ దగ్గరికెళ్ళి సార్ ఇది చెప్పవా అనీ రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి మరే ఇప్పుడు పోతరు సార్ ఇద్ చెప్పరా అనంటే ఒకట్ సార్ నాకు టైం లేదరంటే పోతరు క్లాస్లక్ ఓపెన్ చేసారు అన్ని అసలు సార్ని అడిగే ఆప్షనే లేదు
అసలు అడగాల్సిన అవసరమే లేదు వాళ్ళ దగ్గర ఉన్నది డైరెక్ట్ తీసి కొట్టుకొని పెట్టుకోవమే వాళ్ళకు అర్ద్ అర్థమయ్యే లాంగ్వేజ్లల్ల అర్థమయ్యేట అటున్నాయి కదా ఫార్మ
అవును అవును
ఇగ ఎందుకుంచుకుంటారు అయనా అసలు అంత అయినా గ్రేట్ అసలు ఇప్పుడు ఉన్నది గ్రేటే కాని ఎంతైన మనక్ తేల్వద్